బాగున్నారా అండి
బాగున్నామండి బాగున్నారండి
అవునండి ఏం చేస్తున్నారు
తిన్నారండి
ఆ తిన్నామండి
అవుండిం ళీ అయిపోరండి ఆ తిన్నామండి జస్ట్ ఇప్పుడ పండడి ఆ మడి బండకాయ ఫ్రై అండి
రేపు శ్రీరామనవమీ కదండి వెళ్తున్నార
మ వెళ్తున్నామండి ఇక్కడ ము రామాలయంలో నైన్ డేస్ నుంచి జరుగుతున్నాయి తొమ్మిది రోజులు నవరాత్రులు ఇవాళ పచ్చర పందిర అయింది మంగళ స్నానాలు అయినాయి రేపు కళ్యాణం వెళ్తామండి కంపల్సరీ వెళ్తాం మా దగ్గరనే ఉంటందండి అ
ఏమేమి తీసుకెళ్తారండి వెళ్ళేటప్పుడు మరి
మండి కొబ్బరికాయ కొన్ని అక్ష బియ్యం కూడా తీసుకెళ్తాంమండి దేవునీ కాడికి తీసుకెళ్దామండి కంపల్సరీ
ఇంకా రేపు మరి అక్కడ ప్రసాదాలు ఏంటిదండి స్పెషల్ ప్రసాదాలు దేవుడికి పెడతారు కదా ఏం ప్రసాదాలు ఎక్కువ పెడతారు
ప్రసాదలు అంటే ఇక అవే పూలిహోర ఇంకా అవన్నీ పెడతారు ఐటమ్స్ ఏ
శీరా లాంటివి పెట్టారు అనుకుంటా కద ఈ దేవుడికి మ్మ్ హ్మ్
కళ్యాణం టైమ్ చెప్తున్నారా అండి పన్నెండు గంటలకి అనుకుంటా కదా కళ్యాణం
అవునా అండి పన్నెండు గంటలు కంటకుండు మ ఒక పన్నెడుంటలు పన్నెండు కన్ఫామ్ అయితే తెలుస్తలేదేమో ఆ టైమ్ లో ఉంటది ఇక మా టైమ్ కొడతువి కదా కళ్యాణం తర్వాలు
అవునవును
అవునా అండి
మంచిగా అనిపిస్తది అం ఆ వెళ్తామ అండి మాకు కూడా ఇట్లాక్కడ దగ్గర్లో ఉంది ఆంజనేయుని టెంపుల్
అవునా అండి
గుడి కొంచెం చిన్నగా ఉంది కాబట్టి పక్కనా టెంట్ వేసి చేస్తారు అక్కడ విగ్రహాలను పెట్టి చాలా మంది కూడా వస్తారండి గుడికి అక్షంతలు తీస్ కొస్తరు పువులు పండ్లు అన్ని తీసుకొస్తరు దేవుని వాళని కూడా మంచిగా ఎత్తుకొని తీసుకొని వస్తారు తీసుకొచ్చి మంచిగా కళ్యాణం జరిపిస్తారండి మండప్ కును కూడా ఇస్తారు అన్ని పెడతారు దేవుడికి ఇంకా చాలా బాగా చేస్ స్తారా అండి కళ్యాణం తర్వాత అక్కడనే భోజనాలు అవి చేసేసి వస్తాము భోజనాలు కూడా అక్కడే చేస్తామండి
అవునా అండీ
నల్ల సాయంత్రంకల ఊరగింప్ ప్పు కూడా జరుగుతదండి మీ దగ్గర చేస్తార ఊరేగింపు
మేం కూడా ఊరేగింపు జరుపు డాడీ గిన్నె లో
ఆ
హలో
తెలుసా అండి మరి శ్రీరాముడి శీత కళ్యాణం ఎందుకు జరుగుతది రామాయణ ణం గురించి ఏమన్నా ఐడియా ఉందా అండి మరి మీకు
ఏది ఏం లేదు
మరి సీత ఎన్నో కష్టాలు పడ్డదని చరిత్రలో ఉంది కదా అదే ఏమన్న తెలుసా అండీ వాళ్లకు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసింది సీతమ్మ తల్లి అని
అవునండి అ ఆ అది అవునండి
రావణసురుని సిరసాల నుండి బయట పడిన దినమే కాబట్టి ఈమెకు కళ్యాణం జరిపిస్తారని అంటారండి రామాయణంలో ఉంది కదా
ఆవునండీ
ఊ
ఈ సమ్మర్ వెడతారండి ఎటన్న యాత్రలు తీర్థ యాత్రలు
వెళ్తామండి సమ్మర్ లో వెళ్ళినాం లాస్ట్ ఇయర్ వేమలవాడకి వెళ్ళొచ్చినాం పూజ చేసుకున్నాం సత్యనారాయణ వ్రతం సమ్మర్ లో వెళ్ళనమండి ఇప్పుడు కూడా ఇంకా వెళ్ళాలనుకుంటున్నాం సమ్మర్లా ఎట్ అయినా
ఊహు
మండి సంవత్సరానికి ఏదన్నా ఒక దైవ దర్శనం అయితే చేసుకుంటాం
ఊహు హు
కంపల్సరీ వేసుకుంటాం ఇక పోయిన సరే వెములవాడ కి కిళ్ళినాం వెములవాడ దగ్గర నాంపల్లి గుట్ట ఉంటది కదా అక్కడికి కూడా వెళ్ళినాం మండి అక్కడ అయితే మంచిగుంది ఇంకా టెంపుల్ కాలీ నడకన వెళ్ళినం పయనకి మంచి ఉంటదండి టెంపుల్ అన్నీ దేవున్ లావి గ్రహాలు ఉంటే ప్రతిష్ఠించి
ఆమ్ పాము మార్గంలో అంటే పావు మార్గంలో వెళ్ళాలి కదా లో ఇపడికదే పామ్ గర్భగుడి
గుహలోకి వెళ్ళినట్టు ఉంటదండి ఇగ అక్కడ నుంచి అసలు రావాలని నే అనిపించదు
అవునా తరపున మంచి అనిపిస్తలేదు
సింహస్వామి టెం పుల్ ఉంది అయ్యప్ప టెంపుల్ ఉంది అక్కడ ఆ కొం టే వాటర్ ఉంటే ఆ వాటర్ చూడ్డానికి కొన్ని అనిపిస్తాయి గాని బాగుంటాయట. అందులో స్ తానం చేత్తరు చాలా మంది గానీ ఏం మేము చెయ్యలేదండి టైం లేదని. నీళ్ళు జల్లుకున్నం అక్కడ ఇంకొక ఏంటంటే నమ్మకము చేతుల్లో కాయన్స్ పట్టుకుంటర్ రూపాయి కాయిన్స్ పట్టుకొనీ పైకేస్తరండి పైకి ఒక మండపం ఏసుంది.
మ్
ప్పం మీద పడితే మనం అనుకున్నది జరుగుతుదట అండి వేసిండ్రు మా ఇం ట్లో వాళ్ళు గూడ మంచిగా పడిందండి మండపం పైన.
మ్ హ్
కొందరికయితే అసలు పడలేదు.
మ్ హ్ మ్
పడ్డవాళ్ళు సంతోషంగా ఫీల్ అయిండ్రు.
సారండి
మ్మ్ చాల బాగ అనిపించింది ఆ రోజు. ఇగ అటు వెళ్ళొచ్చినంక మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం చేసుకున్నమండి. వ్రతం కూడ మంచిగా అనిపించిందీ
మ్మ్ వ్రతం చేసుకుంటే
ఇగ రేపు మా గుడ్లా మంచిగా జరుగుతదండి. కళ్యాణం చాల మంచిగా అనిపిస్తది మనసు అంత ప్రశాంతంగా అనిపిస్తది రేపు. పొద్దున్నే వెళ్తం టెంపుల్ కట్లా ఇగ మళ్ల సాయంత్రం దేవుండ్లని ఊరేగింపు చేస్తరు. సాయంత్రం వరకు ఎక్కువ రేపు సందడి సందడి ఉంటదండి మా ఊర్లో అయి తే చిన్న పెద్ద అందరు కూడ మంచిగా కొత్త కొత్త బట్టలు వేసుకొని సంతోషంగా ఉంటరండి.
మ్ హు అందుకనీ ఇంత ఘనంగా చే స్తున్నారండి ట్రై చేస్తమండి
ఏం చేసిండండి వంటలు గిట్లా
బెండకాయ ఫ్రై అండి
పడుకున్నారా అండి మీ పిల్లలు
లేదండి పిల్లలు ఒకరు తిరుగుతున్నరు, ఒకరు కూర్చోని ఉన్నరు. బస్త లేదు
ఎండాకాలం కదండి ఎండలు బాగా కొడుతున్నయి ఇంకా.
ఈనింగ్ ఈరోజు మొత్తం వాతావరణం చేంజ్ అయిపోయింది, చల్లగా అయ్యేసరికి అమ్మ ఎంత ప్రశాంతంగా అనిపించింది.
ఉదయమంతా ఎండ ఉంటుంది ఉదయంమంతా సాయంకాలం చల్లగై పోతుంది
కాబట్టి సరిపోతుంది అదే సాయంకాలం అలా ఎండ కొడితే?
మ్ కూలర్ అది పెట్టేసుకున్నారా అండి మరి మీరు.
మేము ఇప్పుడు పెట్టుకోమండి మాకు కొంచెం మా ఇండ్లు కొంచెం చల్లగా ఉంటది మాకు. ఏప్రిల్ లాస్ట్ కు పెట్టుకుంటం మళ్ళీ ఏప్రిల్ నుంచి జూన్, జులై వరకు అప్పుడు మస్తు ఎండలు ఉంటయి కదా. కొంచెం మా పిల్లలతోని భయం అండి కూలర్ అందుకే ఎక్కువ యూజ్ చేసుకోమండి మేము.
అవునండి అది కూడ నిజమే
ఆ పిల్లరు మీరు పెట్టుకున్నరండి కూలరు
ఆ పెట్టేసింది అండి నిన్ననే పెట్టేసిన ఫుల్లు వేడై వస్తుందని నా స్కూల్ నుండి వచ్చిన వెంటనే సెట్ చేసేసినాం పెట్టిన వాటర్ రాలే కాసేపు మళ్ళీ వాటర్ ది కూడా సెట్ చేసిర్రు మా పిల్లలు అస్తంది ఇగ ఇప్పుడు వేసినాం రూమ్ అంతా చల్లగా అయిపోయింది ఆల్రెడీ
అవునా అండి
అంటే ఇక పనికి వెళ్ళొచ్చాక ఉండలేకపోతున్నాంమండి ఎండకి
అవును ఎండకు ఉండలేకపోతున్నాం మేము కూడా అదే ఇంకో తీసుకోవాలి ఇంకో కూలర్ తీసుకుందాం అనుకుంటున్నాం పాతది అయిపోయిందని ఈ ఇయర్ తీసుకోవాలి అని చూస్తున్నాం కొత్తది ఇగ
అవునా అండి
ఈ ఇనుపది కదా కొంచెం భయం అయితది న మా పాప బాగా చడుద అండి ఎప్పటికట్టే కుంద అద్దంటే అటే తిరుగుతాదండి
సందీప్ వాటర్ పిల్లర్ పైన ఇష్టంగా జాగ్రత్తగా ఉండాలని బాధ
అవును ఐరన్ కూలర్స్ ఎక్కడైనా డేంజర్ అందుకే ఇప్పుడు ఫైబర్ వాడుతు ఉన్నది కదా
మేము కూడా అదే తీసుకున్నాం న్యూ మాడల్ వెళింది కదా పై పడి అదే తీసుకుందామని చూస్తున్నాం
ఫైబర్ ఏ యూజ్ చేయాలండి ఇనుప వాటితో చాలా జాగ్రత్త ఉండాలి
అదే అ అది గాలి కాదన్నా ఫైబర్ గా అదే తీసుకోవాలి ఇక
హ
ఏం కర్రీ చేసారండి మీరు
మేము బెండకాయ ఏసినమండి
తిన్నారు పిల్లలు పిల్లలు తిన్నారు పిల్లకి రాసుకోవడానికి స్లైట్ అవి కొనుక్కొచ్చా ఇష్టమండి ప్యాడు రాస్తున్నది పాప
తిన్నరండి బెండకాయ కర్రీ ఏసి తన్నాము తిన్నారు ఇద్దరు పిల్లలు కూడా తిన్నారు
ఫాస్ట్ ఎంత అయిందండి ప్యాడ్ కు అది
అవునండి తిన్నారండి ఇవ్వాలా
అదే అండి కా కాస్ట్ ఎంత అయింది ప్యాడ్ కొన్నారేమో ఎంత
ఆ ఫైవ్ హండ్రెడ్ అయిందండి షాప్ ప్పు లో తీసుకున్నాం బయట పెట్టేసినాయి లేకుండే ఇవాళ షాప్ కెళ్ళినం మీ షాప్ లోనే నోట్ బుక్స్ కూడా కొనేది ఉండే ఇగ మళ్ళీ సీజన్ లో బాగా రేట్స్ అయితాయని ఇప్పుడే నోట్బుక్స్ కూడా తీసేసుకున్నాం
ఇగ ఫ్యాడ్ కూడా తక్కువకి ఇచ్చినడు ఫైవ్ హండ్రెడ్ అంటే మంచిగా ఉంది ఇక తీసుకొని వచ్చినం ఇంతసేపు రాసిరు దానిపైనే పిల్లలు
అవునా అంటే ఇద్దరి మధ్యలో ఒకటేనా రెండు తీసుకున్నారా అండి
లేదండి ఇద్దరికి ఒక్కటే కలిపి పెద్దది తీసుకున్నామండి చిన్నయి ఎందుకని ఇద్దరు రాసుకున్నారు పాప బాబు ఇద్దరు రాసుకున్నారు ఇంతసేపు
మరి జాగ్రత్తగా ఉంచుకుంటారండి పిల్లలు అది
హలో
హలో
హలో
ఉమ్ ఇంతసేపు మాట్లాడినందుకు ధన్యవాదాలండి మీరు
ఆ మీకు ధన్యవాదలండీ
ఏంది
ఓకేనా
మీరు మీరంతా కలిసి దుమ్మెత్తి పోషారు కదా